హలో
నమస్కారమండి
హలో
నమస్కారం అండి బాగున్నారా అండి
బాగున్నానండి మీరు బాగున్నార
బాగున్నామండి టిఫిన్ చేసారా అండి
అ అండి మీరు
ఇంకా చేయలేదండి ఏంటండి ఇవాళ స్పెసిఫ పల్లో
ఇకా ఇవాళ స్పెషల్ చికెన్ కర్రీ అండి ఫిష్ ని కాదండి చికెన్ కర్రీ
చికెన్
కర్రీ
ఓకే లంచ్ కా లేకపోతే టిఫిన్ కా
యాక్చువల్గా మేము ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసుకోలేదండి
ఏంటండి
బ్రేక్ఫాస్ట్ చేసుకోలేదు అండి
లే
ముందు మేము బ్రేక్ఫాస్ట్ చేసుకోలేదండి
అంటే ఎట్లో ఇది తింటున్నారా
ఉమ్
గుడ్ హాబిట్
మీ ఫేవరెట్ కర్రీ ఏంటండి
మటన్ కీమా అండి
అవునా
మీకు ఐడియా ఉందాండి మటన్ కి
ఆ నాన్ వెజ్ చేస్తా
నాన్ వెజే ఇష్టం అండి
తెలిదా అండి
ఉమ్ ఏంటండి
బ
ఏంటండి
ఆ సారీ చెప్పండి
ఏదో అన్నారు అర్ధం కాలే
ఆ అదే కీమా ప్రాసెస్ చెప్తారా అని
మీకు తెలీదు అండి మీకు రాద అండి
నాకు రాదండి
ఆ
డ్రెస్అప్
సారీ ఏంటండి
ఏం లేదండి కీమా ఆ
ఆ ఉహూ
కీమా ఇప్పుడు చెప్పలేనండి వేరే ఏదైనా ప్రాసెస్ మా
సరే నేను కీమా ప్రాసెస్ చెప్తావినండి అయితే
చెప్పండి హలో
ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకోవాలి
చెప్పండి ఏంటి అండి హా
వింటున్నారా
ఆ వింటున్నానండి చెప్పండి
ఆ ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకోవాలి
ఓకే
తర్వాత టమాటోస్ షాప్ చేసుకోవాలి అట్నే రెండు పచ్చిమిర్చి లను పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట
టొమాటోస్ ఏన్ని ఆనియన్స్ ఎన్ని చాప్ లండి
ఆ
టొమాటోస్ ఎన్ని చాప్ చే సుకోవాలి ఆనియన్స్ ఎన్ని చాప్ చేసుకోవాలి ఓ
అది రెండు ఇవి రెండు అండి
ఓకే
అవి రెండు ఇవి రెండు చాప్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి
ఓకే
పొడుగ్గా కట్ చేసాక
ఏంటండి
ఒక అహా కొంచం అల్లము కొంచము పసుపు కొంచము కారము కొంచము కోత్మీరు కొంచము మీరు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారు అనుకోండి
ఓకే
మటనా యా
ఓకే
అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత అల్లము అర టేబుల్ స్పూను పసుపు అర టే ఒక టేబుల్ స్పూను కారము ఒకవేళ మీరు ఎక్కువ కారం తింటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఒక చిన్న కప్పుడు అంతా కోత్మీరు ఒక అర టీ స్పూన్ మసాలా గరం మసాలా ఒక అర టేబుల్ స్పూన్ కశమొరి మెంతి
కసూరీ మెంతి ఓకే
రిమేతి సాల్ట్ మీకు ఎంత సరిపోతదో అంత అండ్ ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తర్వాత నెయ్యి ఒక టేబుల్ స్పూన్ అదేమో ఆప్షన్ మీకు ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదండి
ఓకే
ఫస్ట్ ఆయిల్ యూజ్ చేసేసి ఆ ప్రెషర్ కుక్కర్ లో అందులో కొంచం నె ఏంటి ఇది ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలండి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం అల్లం పేస్ట్ వేసేసేసి అందులో రెండు పచ్చిమిరకాయలు వేసేసి వేగినంక అ పచ్చివాసన పచ్చివాసన పోయేదాకా ఏంపాలి ఏంపినాక ఏం చేయాలంటే రెండు టమాటాలు యాడ్ చేసా యాడ్ చేసి యాడ్ చేసినంక అందులో పసుపు ఆ కారం మళ్లీ ఏంటి ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక అందులో మటన్ కీమా ఎయ్యాల ఏసేసి మంచిగా మిక్స్ చెయ్యాలి ఇ మటన్ మసాలా పట్టేటట్టు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికియ్యాలి వింటున్నారా హలో ఇ ఒక ఐదు నిమిష ఏడు నిమిషాల వరకు ఉడి కించ్చాక అందులో ఒక కప్పు వాటర్ వేసుకని మంచిగా మసాల పెట్టాల
ఓకే
ప్రెషర్ కుక్కర్ లో రెండు విజిల్స్ రావాలన్నమాట మూత పెట్టేసినంక
కుక్కర్ లోనే చేయాల అండి నార్మల్ గా చేయకుడదా
ఏంటండి
ఓన్లీ ప్రెషర్ కుక్కరా అండి నార్మల్ కుకింగ్ చేయకుడదా
ఆ ఇ నేను చేసేదైతే ప్రెషర్ కుక్కర్ లోనే అండి నార్మల్ దాంట్లో చేయను
ఓకే
ఆ
ఓకేనా
ఆ ఒక ప్రెషర్ కుక్కర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు ఏదైతే ఉడికింద ఉందో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ప్యాన్ లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మంచిగా వాటర్ అన్ని ని ఉడికేదాక కొంచెం మీకు గ్రేవీ టెక్స్చైర్ వచ్చేటట్టే కావాలి అంటే తర్వాత దాని మీద లైట్గా గరం మసాలా చల్లి మంచిగా నీట్ గా కలుపుకొని మళ్ళీ కొత్తిమీర తీసుకొని చిన్ని చిన్నిగా కట్ చేసుకొని నీట్గా వాటర్ లో వాష్ చేసేసి మళ్ళీ దాని మీద నీట్గా చల్లేసేసి ద మటన్ ఏదైతే ఆల్రెడీ కుక్కర్ లో ఉన్నది కదా అండి అప్పటికే కుక్కర్ లో ఉన్నప్పుడే మనకి హాఫ్ ఆఫ్ ద అంటే మటన్ కంప్లీట్ గా కుక్ అయితది
ఓకే
ఓకేనా ఇది ఏంటి అంటే జస్ట్ మనకి ఎట్లా ఆ కొంచెం గ్రేవీ టెక్చర్ రావడానికి ఆ మనం ఎట్లా అంటే ఇప్పుడు తాలింపు పెడతారు కదా
ఓకే
ఆ అట్లా రావడానికి చేసేసి ఇదే
ఏ ఏం చేయాలి అంటే పైనుంచి ఆ కొత్తిమీర చల్లాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మంచిగా కుక్ చేయాలండి కుక్ చేసేసి ఒక రెండు నుంచి ఓ మూడు నిమిషాల వరకు అది మంచిగా ఉడుకు ఉడికి మంచి స్మెల్ వస్తా ఉంటది అన్నమాట ఆ ఓ ఆ టైం కి మనం ఏంటిది గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవచ్చు
ఉమ్ ఓకే
హ
రైస్ లోకెనా అండి చపాతిలోకి అలా బాగుంటుందా
రైస్ లోకైనా బానే ఉంటది చపాతి లోక అయినా బాగానే ఉంటదండి
ఓకే
ఆ ఇంకా కావాలి అంటే మీరు ఇది రుమాలి రోటీ తెలుసా అండి
ఆ తెలుసండి రుమాల్ రోటి లో కి
ఆ
ఆహ్ రోమన్ రోటే ఐడియా ఉంది
ఆ అందులోకైనా బానే ఉంటది
ఓకే
సరే అండి